మీరు ఎక్కడికైనా ఈ మధ్యలో టూర్లు గురించి ఎక్కడికైనా వెళ్ళారా అక్కడ ఏదైనా మీరు చూడాలి ఇంతవరకు చూడలేద అనుకుంటే వాటి ఏేదైనా చెప్తారా
నేన ఇప్పుడు వరకు అరుణాచలం వెళ్లేదు మేము రీసెంట్ గానే వెళ్ళాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది అయ్యా గిరి ప్రదర్శకానీ
అవును గిరి ప్ర్రదక్షిణ చే
అవును చాలా గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ లాగా ఇవి మాత్రం నేను అనుకుంటూ ఉంటాను నేను తిరగలన అసలు ఇన్ని కిలోమీటర్స్ వామ్మో అయ్యో అనుకున్నాను బట్ ఆ శివయ్య నడిపించేసాడు అలాగా
అవును మనం అక్కడికి వెళ్లేది ఒక్కటే ఆయన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ థా మో
అయిందే కానీ చాలా బాగుంటుంది అస్సలా
నేను కూడా టూ టూ టైమ్స్ వెళ్ళాను టూ టైమ్స్ వెళ్ళినప్పుడు ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించి చ్చింది చాలా ఇబ్బంది అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంత అస్సలు అనిపించలేదు మనం మాట్లాడుకుంటడా స్లోగా నడిచామంటే మనకి ఏ ప్రాబ్లం రాదు ఫాస్ట్ ఫాస్ట్ గ నడిచి వచమంటే అప్పుడు కాళ్ళు నొప్పులు అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి అదే బెస్ట్ ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు స్లోగా నడుచుకుంటూ వెళ్ళండి ఆలోచించ ఎక్కువ పరిగెత్తకుండా వెళ్దామంటే ఏ ఏ కష్టము ఏ కాళ్ళనొప్పులు రావాసాలు
ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ వెళ్ళాము అంటే మామూలుగా అద ఒక్కదానికి ఇక్కన కాదు కాని అటు నుంచి అటు ఊటీ వెళ్ళాం అన్నమాట
ఓకే ఓకే
అ సో టూర్ లాగే వేసుకొని ఫస్ట్ అరుణాచలం వెళ్ళాము
హ్మ్
అసలా కాళ్ళు అసలు మండిపోయినా అసలు నడిచేటాపటికి మొత్తం వచ్చారు గుమ్ములకి వచ్చేసి అందరం కాళ్ళ ఎత్కోమనుకొని మళ్ళీ అదే రోజు నైట్న ఊటీ కీ స్టార్ట్ అయితం అసలు ఎవ్వరు అట్లా చేయరు రేమన్ నైట్ అంతా నైట్ అంత ట్వల్ ఇకా తిరిగి ఇంక ట్వల్కి మళ్ళీ టెంపో ఎక్కేసి పడుకుని పోయి ఇంక మార్నింగ్ లేచేసరికి ఊటీలో ఉన్నాం
మీరు అప్పుడు ఏం చేసిండాలంటే ఫస్ట్ అవన్నీ తిరుకొని వచ్చేసి ఇంక లాస్ట్ లో ఇంటికి వెళ్తాంమన్నప్పుడు మీరు అరుణాచలం వెళ్ళిండచు
అప్పుడు ఇంక ఓపిక ఉండదు కదా అనేసి అందరము ఫస్ట్ అయితే ముందు దర్శనం చేసుకొని ఇంకా అప్పుడు ట్రిప్పుకి వెళ్దాంలే అనుకొని వెళ్ళాం అనమాట
ఆ అంటే ఫస్ట్ మీరు ఇదంతా గిరిప్రకాశన చేసిన తర్వాత వెళ్లారంటే ఇక కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి కదా అప్పుడు ఏ వెకేషన్ని ని మీరు ఎంజాయ్ తెలిదు
అసలు అనిపించలేదు అదే అదే మీరాక్ కిల్ అనిపిస్తుంది అంత కిలోమీటర్స్ వితౌట్ రెస్ట్ తిరిగి మళ్ళీ నైట్ అసలు స్టే చేయకుండా రూమ్స్ తీసుకున్నాం ఆ నైట్ కి స్టే అవుదాంమని తీసుకొని కూడా అప్పటికప్పుడు వేకెట్ చేసి వెళ్ళిపోయాం అస్సలా టు రూమ్ కు వచ్చినప్పుడు మాత్రమే ఆ హాట్ వాటర్ లో కాలు పెట్టి కాలు పెట్టేదాక మంటలు పుట్టాయి ఆ కాలు పెట్టేసి స్నానం వచ్చేసి బయటకు వచ్చేసలకి మళ్ళీ ఎటు పోయిందో ఆ నొప్పులు ఎటుపోయినాయి అసలు కాదు అసలు అర్థమే కాలేదు మాకు ఇంత మహిమా ఉంటదాని అసలు నిజంగా
చాలా అస్సలు అరుణాచలం అంటేనే అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కొంతమందికి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ ఏదో కొంచెం ఏదో పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్ స్తుందంటారు అలా లాగే ఉంటుంది
అక్కడ ప్లేసెస్ కూడా శ్రవణ్ మహర్షి గారిది ఆశ్రమం కానీయం మరి చాలా ప్లే సెస్ ఉన్నాయి అసల లోపల మ్యూ జియంస్ ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంకా తిరగలేకపోయా కానీ ఆ మోక్ష మార్గాలు అని అవి అండ్ ఏ దిక్కుకు అయితే ఆ దిక్కుకి టెంపుల్స్ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటా వెళ్తే అసలు ఏం అనిపించట్లేదు
అవును మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ప్రవి ఆ లింగ వాయి ఆ లింగాలన్నీ చూసుకోలేకుండా వెళ్ళాము సెకండ్ టైం వెళ్ళినప్పుడు కా కొంచెం ఫ్రీగా ఉన్నింది బాగా చూసుకుంటా వెళ్ళాము కానీ మోక్ష మార్గానికి అయితే వెళ్ళలేకపోయాము అదే అది టూ అవర్స్ పడుతుంది అనేసరికి ఇంక వచ్చేసాం అది ఇంకా టూ అవర్స్ వెయిట్ చేస్తామంటే లేట్ అవుతుంది అనేసి ప్లస్ రమణ మహర్షి ది ఆస శ్రమం అయితే చాలా ఎంత సైలెంట్ గా ఉన్నారంటే ప్రతి ఒక్కరుూ వెళ్ళనా వాళ్ళం ఫైవ్ టెన్ మనిట్స్ అక్కడే కూర్చొని ధ్యానం చెస్
ధ్యానం చేసుకుంటుారు అవును చాలా పీస్ఫుల్ గా ఉంటుంది
కనీసం పక్కన వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు మనం అప్పుడే అక్కడన్న సెక్యూరిటీ వాళ్ళు సైలెన్స్ ప్లీస్ అనేసి అప్పుడే బోర్డు పెట్టుకని తిరుగుతూన్నారు ఫోన్ రింగ్ అపుడే మన సీరియస్ గా చూస్తర్ కదండి వాళ్ళు
మామూలుగా కూడా అంటుంటారు ఋషి షులు చాలా తక్కువ మాట్లాడతారు ఎందుకంటే ఆ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి అలా ఎందుకు అంతగా చేయగలర్ అంత నిష్టగా ఉండగలర్ అంటే తక్కువ మాట్లాడితే చాలా పాజిటివిటీ ఉంటుంది అంటా అందుకే వాళ్ళు ఎక్కువ నిశబ్ ద్ధంగానే ఉంటారు అంటే నాలుగు మాటలు మాట్లాడాల్సిన దగ్గర కూడా ఒక్క మాటే మాట్లాడతారు ఋషులు
ఆ ఒక్క మాటే మనకి కరెక్ట్ గా ఆన్సర్ వచ్చేటట్టు చెప్తారన్ అ మనం వంద మాటలు మా ట్లాడి ఇంతెందుకు ఒక పది మాటల్లో చెప్పచ్చు కదా అనే విషయాన్ని వంద మాటలు మాట్లాడతాము
అందుకే వాళ్ళు ఎక్కువ ఇయర్స్ కూడా బతుకుత తారు ఎందుకు బతుకుతార అంటే అసలుకి మాట్లాడ చాలా తక్కువ మాట్లాడుతార్ అని కొంతమంది అవే ఆచరిస్తూ కూడా ఉంటారు
కొంత అందుకే వాళ్ళు రుషులు అయ్యారు మనం మనుషులు అయ్యాం
ఉండలేం అస్
అవునవును అసలు ఉండదు
మీరు ఎక్కడికన్నా వెళ్ళారా ఈ సమ్మర్ ప్లాన్ చేసుకుంటారా
ఈ సమ్మరే కాదు ఎప్పుడు టైం దొరికినప్పుడు అంతా ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు అందరు మా మేము కూడా ఫ్యామిలీస్ ఒక త్రీ ఫ్యామిలీస్ అంతా వెళ్తాము కొంచం లాంగ్ టూర్ అంద్ టా వెళ్తా
ఫ్యామిలీస్ తో వెళ్తేనే కొంచెం బాగుంటుంది నా మెమోరీస్ గానీ అవి బాంటాయి ఉము సింగిల్ ఫ్యామిలీగా వెళ్తే ఏమో ఎంజాయ్ చేయలేము అంతగా
అవునా లాస్ట్ ఇయర్ రా ఇక్కడ మురుడేశ్వర్ ఎలాము లాస్ట్ ఇయర్ మురుడేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాము అది కూ త్రీ ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అంటే ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్ళాం లెండి
హ్మ్ హు హు
వెళ్ళాము బాగా అసలు అంత పెద్ద టెంపుల్ మనం ఎప్పుడు మనం ఫోన్ లో చూడమే గానీ అంత దగ్గర నుంచి చూసినం బీచ్ గాని మురుడేశ్వర్ టెంపుల్ లో సింగ్ గాని లేదండి గోవా కంతా లేదు అక్కడనుంచి దెగ్గర్నె అన్నారు కానీ అవును టైం సరిపోలేదు అ రామేశ్వరంలో అయితే ఆ అది కూడా వెళ్ళలేదు టైం సరి లేదు రామేశ్వరం టెంపుల్ చూసుకున్నాము ఇంకా అటు సైడ్ ఆ దారిలో ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకుంటా వచ్చినం
ఓకే ఓకే అండి
మురుగేశ్వర్
మురుడ్ మురుడేశ్వరం
మెయిన్ వెళ్ళాలనుకునేది మురుడేశ్వర్ టెంపుల్
ఓకే అండి
మురుడేశ్వరు ఆ మురుడేశ్వరికి వెళ్త దారింటి అవన్నీ చూసుకుంటా వచ్చేసనం మీరు ఇంకెక్కడ వెళ్ళా వెళ్లారా
ఆ వెళ్ అదే ఇంకా టెంపుల్ అంటే ఇంకా మామలుగా ఫస్ట్ అరుణాచలం నుంచి ఊటి ఫస్ట్ ఫ్యామిలీస్ వెళ్ళాము మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చేసి గోవా వెళ్ళాం అనమా ఇం గోవా నుంచి వస్తా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం గోకర్ణం ఈ ముడుగేష్ సరన్ని వెళ్ళేసోత్ చమీదం బావుంటుంది అక్కడ గో కర్ణం వెళ్ళండి. చాలా మంచి ప్లేస్ గో అక్కడ కూడా అంతే చుట్ టూ బీచ్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. ఇక్కడ్లగే ఉంటుంది. చ కానీ ఇదిన్ చాలా అన్ క్యానాసవై అక్కడే వేల్ చేశారు కదా స్వయంభూ గాదైనా
అవునవున్ విన్నన్ కానీ నేము మీము
ఆ స్టోరీ అదే ఉంటద్దు కదా పురాణాల్లో ఆయన కింద పెట్టొదంటే వినాయకుడు కింద పెట్టేస్తాడు కదా లింగాన్
అవునవును విన్నాను. కానీ వెళ్ళలేదు అక్కడికి అక్కడే కిందస్ శివలింగం కిందనే అది శివుడి విగ్రహం ఉంది. కదా దాని లోపలే ఇదంతా సెట్టింగ్స్ లో పెట్టి, ఆ స్టోరీ అంతా పెట్టి పెట్టినారు. అదైతే చూసాము. అక్కడికైతే ఎవర్క్ తెల్వదు అది రాముడేశ్వర్ కూడా బావుంది. పండ్ల ఆ ఫైన ఫ్లోర్స్ అంత ఫ్లోర్ పైకేకి మొత్తం సి మొత్తం జూడొచ్చు నగే ఫ్లోర్సు ఫలార్సు ఫోర్ కెళ్ళి టీ మొత్తం చూసాం నాలుగు వైపులు చూసాం చాలా బాగా అనిపించింది. అదైతే
నైట్ ఏళ్ళాము అయ్యాక్చల్లి మేము బీ చ్చిగాని టెంపుల్ గానీ ఆస్ బలే అనిపించింది. అస్లా ఆ టైమ్ లో
ఆ సౌండ్ అయితే ఇంకాస్ సముద్రం సౌండ్ అయితే ఇంకా చాలా బాగా ఉంటుంద.
హేబాదు ఆ మేము వెళ్ళినప్పుడు బాగా పౌర్ణం ఉంది. బావుండనే టెంపుల్ అస్లో
కానీ మన అంటే మన ఏపీ లో కన్నా తమిళనాడు సైడ్ టెంపుల్స్ ఎక్కువగా ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ ప్లేస్ పెద్దవి.
చాలా టెంపుల్స్ గుడా ఉన్నాయా.
చిన్న ఊర్లో ఒక టెంపుల్ ఉన్నా కూడా ఆ టెంపుల్ ఎంత పెద్దదిగా ఉంటుందంటే అంత పెద్దదిగా ఉంటుంది. చాలా పెద్ద
అటు ఒకటి అండ్ ఇటు గోదార్ జిల్లాల్లో కూడా అసలు చాలా చాలా ప్లేసేజు చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ కూడా అవి కూడా అన్ని ఇ స్టోరీస్ అన్ని ఆ గోదావరి జిల్లాలోనే చాలా వరకు మన పురాణాలు జరిగినయి అన్నన్ని ఎక్కువ మొత్తం మాకు అటువైపే ఉంటాయి టెంపుల్స్
అవును గోదావరి పుష్కరాలు కూడా ఎక్కువ
నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఇయర్ ఉంది నెక్స్ట్ ఇయర్ జులైలో ఉన్నాయి
జూలై నెక్స్ట్ ఇయర్ జూలై లో గోదావరి పుష్కరాాల
అవునా నే నేన అది చదివాన అనమాట నా నా కాలేజ్ అటే చదివాను ఇప్పుడు వేళ్ళను నా కాలేజ్ చదివి అప్పుడు వెళ్ళాం మళ్ళా ఇప్పుడు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ లో ఉన్నాయి మళ్ళీ వెళ్ళాలి
ఇంకా గోదావరి సైడ్ ఇంకేం ఉన్నాయి ఫేమస్
స చాలా ఉంటాయి అంతర్వేది అంతర్వేదిలో కానీ భీమవరంలో కానీ భీమవరంలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి పిఠాపురంలో న్నాయి అం చాలా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి అట్ సైడ్ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఇది చిన్న చి తిరుపతి వెళ్ళారా
లేదు అటు సైడ్ మేము ఏది రాలేదు అసలు తెలియదు కూడా తెలియదు
చాలా బాగుంటది అంటే ఇటు క్లైమేట్ కూడా బాగుంటుంది ఎప్పుడు వాటర్యి ఎక్కు కదా గోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటాయి అవును సమ్మర్ లోం పండు అంటే వాళ్ళకి మూడు పంటలు పండుతాయి కాబట్టి చాలా బాగుంటది అటు సైడ్ క్లైమేట్ కానీ అ బాగుంటాయి ఈసారి అటు ప్లాన్ చేసుకోండి ఓకే
బర